ఆ ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఏం జేస్తు నేను బానే ఉన్నా ఏం చేస్తున్నావు
ఏం చెయట్లేదు ఖాళీగానే ఊరికొచ్చాను ఊర్లో ఉన్నాన్మాట ఉ ఆ ఆ అవును పండక్ ఓచ్చాను
ఏం పండగ
మది రమజాన్ పండుగా అచ్
ఓకే ఓకే
ఉమ్ చుట్టాలు అందరూ వస్తారని పండక్ ఓచ్చన్ అన్నమాట మాది కొంచం పల్లెటూరు ఉమ్ బా చేస్తార్ అక్కడ రంజాన్ కి
ఉ హు పల్లెటూరు అంటే ఇంకా చుట్టూ పంట పొలాలు అయన్నీ ఉంటాయా హలో హలో హలో హలో అసలు బయటక్ ఓచ్చినాన నెట్ రాకపోతే ఏం చెయాలే హలో హలో హలో